హలో
హలో
ఆ హలో చెప్పండి ఆ బాగున్నా అండి మీరు బాగున్నారా నీ వాయిస్ కట్ అయి అంది కొంచెం నాయిస్ వస్తుాంది చూడండి
హ చవండి
ఆ అండి అ వుంది ఇంకా కట్ అయిత ఉంది కొంచెం కొంచం వాయిస్ ఆ
ఇప్పుడు క్లారిటీగా వస్తుందండి
ఆ అవును
ఆ చెప్పండి
ఆ ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి
ఆ
ఆ మీరు
మేమంటే కాళీ
ఆ
ఆ మీరు ఈ ఉం చెప్పండి
చెప్పండి చెప్పండి
రీసెంట్గా ఏమైనా ఫెస్టివల్స్ చేసుకున్నారా
హా రీసెంట్ గా ఉగాది ఫెస్టివల్ అది అయిపోయింది కదా మేము ఫెస్టివల్స్ చాలా బాగా చేసుకుంటాం మా ఊర్ళ అంతా చాలా బాగా చేస్తారండి ఇంకా మంచిగా భోజనాలు పెట్టించడం అలాంటివన్నీ చేస్తారు మంచిగా మీకు కూడా అలానే చేస్తారా ఫెస్టివల్స్
ఆ మరి కొన్ని బాగా చేస్తారు కొన్ని పండుగలు బాగా చేస్తారు ఉగాది క్రాంతి అల
హా
సరే మీరు ఎలా చేసుకుంటారు
నార్మల్గా మంచిగా బంధువులందరినీ ఇంటికి పిలిచి ఇంకా మంచి భోజనాలు చేసుకొని తోట్లో అలా కూర్చొని తింటామ అండి ఇంకా ఊరేగింపులు కూడా జరుగుతుంటాయి శ్రీరామనవమికి కృష్ణాష్టమికి అలాంటి ఫెస్టివల్స్కి అయితే ఊరేగింపులు కూడా చేస్తారు మా ఊర్లో ఇంకా సంక్రాంతి వాటికయితే ఇంకా బాగా చేస్తారు మూడు నాలుగు రోజుల పండుగలు కదా ఇంకా చాలా బాగా చేస్త చేస్తారు ధాన్యాలు అవన్నీ తె చ్చి చాలా బాగా చేస్తారు హమ్ మీరు మీరు కూడా అలానేేనా ఆ
సదని మార్నింగ్ ఇంట్లో ఎక్కుంటాము ఆ తర్వాత మా ఊరి దగ్గర ఒకటి కొండ ండి అక్కడికి వెళ్తామ అండి అక్కడ బళూ కడతారు ఇద్ద బ అందరుూ కాకపోతారు అంటే క్కడ కొ ఎకుతారు దేవతల దగ్గరకి ఏ ఉన్నారు అక్కడ దేవత లు అక్కడికి వెళ్తాము బాగా జరుగుతుది
ఆ
ఉం తిన్నారా
ఆ తిన్నామండి మీరు
హా తిన్నాం
ఉం
ఏం తిన్నారు
ఉప్మా చట్నీ ప్రస్తుతానికి అయితే హాస్టల్ల్లో ఉన్నామండి ఇంకా ఇంకా అవే
ఆ
మీరు ఇంట్లో ఉన్నారాండి
ఆ మేము అవునండి
ఆ
ఇంకేంటండి రీసెంట్ గా ట్రిప్స్కి ఏమైనా వెళ్ళారా
ఆ వెళ్ళామండి రీసెంట్ గా మేము మూడున్నరకి ఆ సైడ్కి వెళ్ళాము చాలా బాగుంది అసలు ప్లేసెస్ మొత్తం గ్రీనరీ చాలా పీస్ ఫుల్ గా ఉంటది మీకు మీరు ట్రై చేయండి ఒకసారి ఇంకా అలా ఆ టైం లో వెళ్తే ఇంకా బాగుంటుందంట బట్ మాకిప్పుడు కుదిరింది కాబట్టి మేము ఇప్పుడు వెళ్ళాము చాలా బాగుంటది అసలు అక్కడ ప్చ్ మొత్తం ఆ చాలా బాగుంటదండి
ఆ
చాలా యూనిక్ గా ఉంటది అసలు మనం ట్రై చేయాలి అలాంటి ఫుడ్ సౌత్ ఇండియాలో కొంచెం యునిక్ గా ఫుడ్ ఉంటది మున్నార అంటే కేరళ సైడే చాలా యూనిక్ ఉంటది చాలా ఇంక ఇక్కడ మీకు తెలిసే ఉంటది ఇంకా టీ ఎస్టేట్స్ అవన్నీ చాలా ఫేమస్ ఎక్కడ చూసిన టీ కాఫీ పౌడర్స్ చాక్లెట్స్ అయితే చాలా అండి ఎక్కడ చూసినా చాక్లెట్స్ ఏ ఉంటాయి అసలు
ఆ అవునవును అక్కడ ఫేమస్ అవే కదా
హా కోకోనెట్స్ ఇంకా కోకోనెట్ ఇంకా చెప్తరు చెప్పల్సిన పనిలేదు కోకోనెట్ చాలా అసలు మొత్తం కోకోనెట్ఎ యూజ్ చేస్తారు ఇక్కడ ఫుడ్స్ లో కూడా
అవును
కొత్తది కొంచెం అలవాటు అవ్వడానికి ఎందుకంటే నార్మల్ గా కోకోనట్ ఆయిల్ అవన్నీ యూస్ చేయరు కదా ఎవరు
చేయరు
ఇక్కడంతా అలానే యూస్ చేస్తారు చాల బాగుంటది కానీ ఫుడ్
అది చానా గ్రీనరీ ప్లేస్ కదా
చాలా గ్రీనరీ అసలు చాలా ఉంటది మేము సంక్రాంతి ఫస్ట్ రోజు వచ్చేసి పొంగలు చట్నీ పొడి అవన్నీ చేసుకొని అంటే ఆ రోజు నార్మల్ గా ఆ ఐటమ్స్సే చేయాలి అని చెప్పి అంటారండి సాంప్రదాయం అంటరు ముందు నుంచి ఆ ఇంకా తోటలో చల్లుతాము అండి మేము అది పొంగల్ చేసి తోటలో చల్తాం పంటకి చాలా మంచిది అంట అలా చేసి చల్లితే హా ఇంకా ఆ రోజు నార్మలే అంటే ఫస్ట్ భోగిమంట లు కూడా వేస్తాము తెల్లవారుజామున భోగి మంటలు వేసి అందులో ప్చ్ అవసరం లేనివన్ని కాల్చేస్తారు అన్నమాట ఆ హడావిడి సందడి సందడడి గా ఉంటది అవునవును
మేము కూడా అలాంటివి చేస్తాము అంటే వేస్ట్వి అన్ని కాల్చేస్తాము
అవును ఇల్లంతా సందడి సందడి గా ఉంటది అందరు చిన్న పిల్లలు అంతా వచ్చింటారు కదా చాలా బాగుంటది
ఆ ఆ అంటే థర్డ్ రోజు ఏం చేస్తుంటారు
థర్డ్ రోజు మేము చికెన్ మటన్ అవన్నీ తెచ్చుకొని తింటామండి నార్మల్ గా కొంతమంది తినరు ఆ ఎందుకంటే ముందు రోజే పండగ చేసుకొని తినరు కానీ మేమైతే తింటాము మంచిగా చికెన్ అంటే హా అవును కొన్ని ప్లేసెస్ లో చేసుకోరు కానీ మేము చేసుకుంటాం ఆ చికెన్ తెచ్చుకోవడం కంటే కోసుకుంటాం అన్నమాట నాటుకోళ్ళు ఉంటాయి కదా ఆ నాటు కోళ్లు కోసుకొని తింటాము ఇంకా స్పెషల్ గా వడలు చేస్తారు అందులోకి చాలా బాగుంటుంది అసలు మీరు తిన్నారా ఎప్పుడైన చికెన్ వడలు అలసంందవాడలు
ఆ అలసంందవాడలు ఒడలు చికెన్ తిన్నాం
ఆ అవును చాలా బాగుంటది సంక్రాంతికి స్పెషల్ అవే చేస్తాం మేము నార్మల్గా అంటే
ఆ అలసందవాడలు ఎలా చేయాలో తెలుసా
ఆహా లేదండి అంటే జస్ట్ పైన పైన తెలుసు పూర్తి ప్రాసెస్ అంటే రాదు నేను ఎప్పుడుూ చేయలేదు
ఆ
చికెన్ కర్రీ అయితే తెలుసు
ఆ బిర్యానీ
బిర్యానీ రాదండి మీక వచ్చా బిర్యానీ చేయడం
మాకే అంటే లైట్ లైట్ వచ్చు
పర్లేదు చెప్పండి
ఆ ఫస్ట్ వచ్చేసి ఇవి రైస్ పెట్టాలి రైస్ ని హాఫ్ ఉడకనియ్యాలి ఫస్ట్ చికెన్ అంతా మ్యాగ్నేట్ చే కొని అంటే ఇవన్నీ వేసుకని పెప్పర్ ఇది చిల్లీ పౌఢరు కారం ఉప్పు ఆ ఫ్రైడ్ ఆనియన్స్ ఆ స్పైసెస్ అన్ని వేసుకొని కొత్తిమీర పుదీనా అలా వేసుకొని ఫస్ట్ మ్యాగినేట్ చేయాలి
హా
ఆ మ్యాగ్నెట్ చేసి దాన్ని ఫస్ట్ పెట్టాలి హాఫ్ బాయిల్డ్ రైస్ తీసుకొని అవన్నీ లేయర్స్ చేయాలి మళ్ళీ మళ్ళీ
అవును ఆ
ఆ అలాగే తర్వాత అవన్నీ చేసిన తర్వాత పెట్టేయాలి ఇంకా అంతే
ఫ్రైడ్ ఆనియన్స్ చాలా బాగుం ఉంటాయి ఆ బిర్యానీ లో నాకు చాలా ఇష్టం టేస్ట్ స్తునే హా
ఆ మీర ఎప్పుడు ట్రై చెయ్యలే
చేసాం గానీ ఫ్లాప్ అయిండండి చానా సార్లు ఒక టూ త్రీ టైమ్స్ చేసా గాని ఫ్లాప్ అయింది అందుకే ఇంకెప్పుడు చేయలే మరి ఇంకా కుకింగ్ నేను క్రోష చేస్తానండి కుకింగ్ ఇంట్లో ఉన్నప్పుడు నార్మల్గా ఆ చదవడం అయితే అవ్వదు గాని క్రోషేమ్ కుకింగ్ అవన్నీ చేస్తాను క్రోషే అంటే ఏమంటే ఆ మీకు తెలిసే ఉంటది కదా క్రోష టాప్స్ ఉంటాయి అమ్మాయిలకు
ఆ ఆ
అల్ అది క్రోషి అంటే దారాలతో అల్లుతాం అన్నమాట చాలా బాగుంటది బట్ చాలా ఉండాలి అసలు బాడీ పెయిన్స్ చాలా వస్తాయి బట్ చే అయితే చాలా బాగుంటుంది చాలా కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది
ఆ మీది అవునా అంటే బాగా వచ్చా
ఆ బాగా వచ్చండి. రీసెంట్ గా మాకు హాలిడేస్ వచ్చే కొన్ని సో ఆ టైంలో నేను నేర్చుకున్న ఇంక తర్వాత ఇప్పుడు కొంచెం గ్యాప్ వచ్చింది ఎందుకంటే ఇప్పుడు కొంచెం కాలేజ్ వర్క్స్ అవి ఇవి ఉ వల్ల మరీ కంటిన్యూ చేస్తా హాలిడేస్ వస్తే
మీకు ఏ దేవుడుంటే చాలా ఇష్టం
పర్టికులర్ గా ఒక దేవుడు అనేం కాదండి అందరూ అందరు ఒక దేవుడు అవతారమే కదా అని నేను నమ్ముతా ఆ కృష్ణుడు
అవునా మీకు ఏమైనా కోరికలు బాగ నెరవేరాయా మొక్కడం వల్ల
లేదు నేను ఎప్పుడు ఏం మొక్కుకోను హ ఆ నేను ఎప్ చాలా తక్కువ ఎప్పుడో ఒకసారి ఏమన్నా కోరుకు కుంటాగానీ అవి కూడ మర్చిపోతాను నేనే మర్చిపోతా కోరుకున్న దాన్ని సో అందుకే నాకే ఏం గుర్తుండవు అవి
ఆ
మీకెప్పుడైనా అలా జరిగిందా కోరుకున్నవి తీరాయి అని
ఆ అంటే పెద్ద పెద్ద కోరికలు కాదు కదండి
హా ఆ చిన్న చిన్నవి నాక్కూడా మేబి ఆ మేమ్ కొన్నిసార్లు కొన్ని సబ్జెక్ట్ పాస్ అయితే పాస్ అవ్వాలి అని కోరుకుంటాం కదా అవి నిజంగానే పాస్ అయి పోయిండ మేబి అలాంటి జరిగిండొచ్చు హా వెళ్లామండి
మేమ్ కూడ ప్లాన్ చేస్తున్నామండి అందరం ఫ్రెండ్స్ వెళ్ళడానికి ఇంకొక వన్ మంత్ ఆ తర్వాత ఆ అక్కడ ఎలా ఉంటది అంటే
అంటే మీరు బీచెస్ చాల బాగుంటాయి మీకు స్టే కావాలంటే చ వ వన్ మంత్ అంటే టూ త్రీ వీక్స్ ముందే బుక్ చేసుకోండి ఎందుకంటే అప్పటికప్పుడు అస్సలు దొరకదు మేము జస్ట్ అప్పటికప్పుడు ప్లాన్ చేసుకని వెళ్ళాము ఆ మేము టూ ప్లేసెస్ కవర్ చేయాలనుకుని వెళ్ళాం అరుణాచలము ప్లస్ పాండే అనమాట సో అరుణాచలం కి స్టే మాకు ఈజీగా దొరికేసింది బట్ పాండి అప్పుడు వీక్ కెండ సో అస్సలు రూమ్స్ అస్సలు దొరకలేదు మా క్ దగ్గరలో బీచెస్ కి దగ్గర్లో మరి దానిక దగ్గర ఉన్న ప్లేస్ లో ఒక చోట తీసుకని సో అదంతా చాల ప్రాసెస్ స్. అయింది మీరు ముందే చేసుకున్నారనుకో మంచి వ్వు ఉన్న రూమ్స్ గానీ ద దొరుకుతాయి అవన్నీ సో అల చూసుకొని వెళ్ళండి ప్లస్ బడ్జెట్ హా కొన్ని దొరుకుతేయ్ బీచ్ బీ ఉండేవి దగ్గరగా ఏమ్ ఉండవు కొన్ని దూరంగా నె బట్ బీచ్ వ్యూ లేకపోయినా కొంచెం నేర్ చర్ అలా మంచి రిసార్ట్స్ దొరుకుతాయనమాట అట్ట మీరు ముందే చేసుకుంటె మేమ్ చేసుకున్నవి. రూమ్స్ లాస్ట్లో దొ రికిన కూడ మాకు రూమ్స్ అయితే చాలా బాగుండ బట్ వ్యూస్ అదేం లేదు నార్మల్ ఒక బడ్జెట్ అంత ఒక త్రీ థౌసండ్ అంతే త్రీ ఫోర్ థౌసండ్ మనం రూమ్స్ కి పెట్టేదాన్ని బట్టి ఎక్కువ తక్కువ అవుతదండి
అవున అంటే ట్రిప్కిి వెళ్ళేటప్పుడు మీరు ట్రైన్ లో వెళ్లార బస్లో వెళ్ళార
ఆ మేము బస్సే బుక్ బస్కే వెళ్ళామండి ఎందుకంటే నార్ మేము నార్మల్గ వెళ్ళింది బ్యాంగ్ళూరు నుంచి వెళ్ళాం మేము సో అక్కడ నుంచి అరుణాచలం అది కొంచెం దగ్గరే సో మేమ్ బస్ తీసుకొని డైరెక్ట్ నార్మల్ సిట్ టింగ్ బస్ ఇంగ అందులో వెళ్ళాము అక్కడ నుంచి కూడ మళ్ళ పాండీకిి బస్సె అక్కడ నుంచి దగ్గరె ప పాండీ
ఆ
సో మేము ఎక్కువ బస్సే ప్రిఫర్ చేసాం టికెట్స్ కాస్ట్ కూడ కొంచెం తక్కువే ఉండి ట్రైన్ త కంపేర్ చేస్తే స్లీపర్ డైరెక్ట్ బస్సు ఉన్నాయండి
ఆ
డైరెక్ట్ పాండీలో దించేస్తుంది మీరు అరుణాచలంలో ఎక్కితే మీరు స్టే బుక్ చేసుకు కుంటె నా అక్కడ నుంచి స్టేకి వెళ్ళిపోవచ్చు
ఆ
ఇంకా అలానే అక్కడ అక్కడికి వెళ్ళాక స్కూటీ అవి చాలా ఫేమస్ కదా స్కూటీ లో తిరగడం అవి కూడా మీరు ముందే కొంచెం చెక్ చేసుకొని వెళ్ళండి ఎందుకంటే, వీకెండ్ టైమ్ లో అస్సలు దొరకవు అవైలబుల్గా ఉండవు అస చలు
ఆ ఆ
ఆ మీరు కొంచెం వీకెండ్ లో కాకుండా వీక్ డేస్ లో వెళ్ళడానికి ట్రై చేయండి చాలా మీకు పీస్ఫుల్గా ఉంటది వ్యూ ఎంజాయ్ చేయడానికి ఉంటది లేకపోతే జనలంతా చాలా మంది ఉంటారు అసలు
అవును అవును
హ్మ్
మనం ముందే బుక్ చేసుకోని